హలో ఆ బాగున్నావా రా
బావున్నా బావున్నావా అక్క
ఆ బాగున్నా ఏం చేస్తున్నావు చానా రోజులకు ఫోన్ చేసినావ్
ఏం లే అక్క టాస్కులు ఉంటాయి కదా రోజు రేపు సండే కదా ఈరోజు చేస్తున్న
అవునా మంచి ఉన్నారా మీ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు అందరు బాగున్నారా రా
అందరు బాగాన్నారు అందరు ఇస్తున్నారు మీరు అందరు బాగున్నారు
ఆ అందరం బానే ఉన్నాంరా
ఏజెసుర్కా
యేమ్ లేదు నార్మల్గానే ఇయా డైలీ ఏముంటదరా తినడం ఓ ఖాళీగనే కూర్చుంటున్నా ఇగా ఇన్ రోల్ అంటే ఆటో ఇటో డ్యూటీక్ బోయినగాన్ కానీ ఇగా మధ్యలా డ్యూటీ బాజ్ జేశనా. కొంచెం హెల్త్ బాగుండట్లేదు అని డ్యూటీ బాజ్ జేశనా.
అవునక్ ఏమైంది.
నార్మల్గానే బ్యాక్ పెయిన్ అట్లా వసుంది. అప్పుడప్పుడు హెడేక్ లేసుంది. అబ్బు కే దాన్ వల్ల లీవ్స్ తీసుకుంటంటే ప్రాబ్లం అయితుందని ఇగా బజ్ జేశనా ఇగా.
చూయిచ్చుకోపోయినవ్ అక్క సరే మలేవానా పెద్ దద్ మేజరైతే డేంజరైత్
ఏ ఇగా చూపించుకుంటే నార్మల్గా ఏం లేద్ అనే వసుంది. అందుకనే ఏ ఎందుకులే ఇగా అని
ఇట్లా ఇట్లా అంటే ఎంత చిన్న వొచ్చేయ్ ఇప్పుడే గణపడవ్ ఒకేసారి పెద్దయ్ చోటేయ్
ఓ వసున్నావా ఇయాద్ ఉగాదికి వస్తరన్ జేపిరు. మీ మా మమ్మీ వాళ్ళు
ఏమో కా పర్మిషన్ వన్ డే లో ఉండదని జేపిరు మన గూడా సారు. క్వెలా కాగాపోతే త్రీ డేస్ ఇచ్చిరనుకో వస్తా లేదంటే ఇగా రానక్కా.
అవునా ఒకరే రోజు ఉందా.
సాయంత్రం ఒక త్రీ డేస్ అన్ జేపిండనుకో జర్మీకి సెట్ అయితది. అదే వన్ డే ఇచ్చిరనుకో రావడానికి, పోవడాకే ఓండాలో జరిపోతాది.
అవునవును అది కూడా నిజమే ఇగా రేపు మేమ్ గూడా కా మా బాబాయ్ వాళ్ళది. హౌస్ ఓమింగ్ సెర్మానిక్ వెళ్తున్నాం.
అవునా రేపే నాక్కా
ఆహా కాదు, కాదు మండే రోజు రేపు మా అక్క వాళ్ళా అంటే మా అక్క ఎక్సపైడ్ అయిపేయ్ ఇంది. అయితే వాళ్ళ కూతుర్లు ఫోన్ జెచ్చిరు. అంటే మా బావ వాళ్ళు ఫోన్ జెచ్చిర్ మా పెద్ద బావ వాళ్ళు.
అవునా
దుర్గామాతా ఫెస్టివల్ ఉందంట అక్కడ
ఓహో ఫెస్టివల్ జుసుకొని మళ్ళీ హౌజ్ మర్ ఫంచేర్ ఏళ్ళలా
అంటే రేప్ ఏవమో అంటే రేపు సండే గాదా.
ఆ
సండే రోజు అటు వోయి. ఫెస్టివల్ జుసుకొని అట్ నుంచి అంటే ఆ మా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా వసనన్నారు. దేపు రేపు వాళ్ళు వచ్చినాకా నాటు బోయి ఆ ఈవినింగ్ మళ్ళీ మా ఊర్ కేళ్ళి మా మమ్మీ వాళ్ళ ఊ ఊరు.
ఉహు్ అంటే ఇప్పుడు మీ పే ఆ మీ మమ్మీ వాళ్ళు పండక్ వస్తున్నారా, ఆ సేర్మనీక్ వసున్నారా.
రెండు కల్స్ వస్తయానే వసున్నారు మాక్ ఇంకా లక్కులో కలిసి వచ్చినాయి. రెండు ఒకటేసారి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి
ఆ అవునండి. త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ ఉంటే మళ్ళీ అటు దిరగాల్ ఇటు దిరగాలి.
ఉహ్ ఆ అందుకనే ఇగా కా ఇగా ఇప్పుడే కా పోదాం అన్నట్టు అనుకునేసరికి మా మమ్మీ వాళ్ళే. యాక్చువల్ గా శర్మానికే వద్దామని చూసిారు కానీ లక్కలో ఇంక మా బాబ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా ఇట్లానే పండుగ కూడా చేస్తున్నాం్రా అని చెప్పారు మా మమ్మీ వాళ్ళకి కూడా రేపు మార్నింగ్ ఆఫ్ర్ ఆఫటర్ూ కల్లా అట్లా వెళ్తాం మడం మా మమ్మీ మా డాడీ మార్నింగే బయలుదేతా అనట అంటేైదరాబాద్ కదా అక్కడ నుంచి కి వచ్చేసరికి టైమ్ అవుతుది కదా
అయోక మరి పండగకు వెళ్తున్నారు ఒక్క రోజు అన్న ఉండరాా మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఫ మ చెప్ప జరు
అంటే మళీ నెక్స్ డ బర్త్డే ఉంది కదా అంటే ఐ మీన్ సారీ ఫస్ట్ సేమ్ అనే ఉంది మళ్ళీ ఈవినింగ్ే బర్త్డే ఉ తెల్సా
బర్బద
మా ఇంటి ఇకి వాళ్ళది చిన్న బాబు బర్డే
బాబు అక్క ఎన్న ము్రు కొడుకులమే వరి బడే అంది కా
బరి
మాతబ్బార
ఆ మా మమ్మీ మా డాడీని వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి తెలుసా వాళ్ళు
పత
ఆ
అంత పెద్దగా అంత గ్రాం చేస్తున్నారుాబంీ
ఆ ఎందుకంటే వాళ్ళలకు గర్ల్స్ లేరు
ఆఓహా
ముగ్గురు బాయ్సే కదా అంటే వాళ్ళ అంత ముందుకు వాళ్ళ చిన్న పిల్లలు బర్త్డేస్ కూడా వాళ్ళ అంతగాన ఏేమంత సెలబ్రేట్ చేయలేదు వాళ్ళ ఫస్ట్ ఇద్దరు పుట్టిన బాబులకు కూడా
ఆ ఈ లాస్ట్ర్ పైక అయినా మంచి చేయాలినుకుంటారు
ఆ ఇక మరిీ కనీసం ఈ చిిన్న బాబుకనా మన చేయకపోతే ఎట్లా అని
కానీ వాళ్ళ కనిపయేది అద్ద అయినా వరకుకేజ
గర్ల్స్ అయితేనేమో అదో ఫంక్షను ఇదో ఫంక్షను ఆ ఇంకేదన్నా సంథింగ్ చాలా ఉంటాయి గారుా ఆల్టర్నేటివ్గా గర్ల్స్ స్కిే త బయస్ కమ చెవులుగు తీయడం అని పెద్ద సార ఫంక్షనాని ఆ బర్త్డేస్ అని ఇంకా చిన్న చిన్న ఓని ఫంక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ తకు
అమ్మాయిలక అయితే గాలి తెయించుకోవడంనికి కూడా చేయించుకోవచ్చు పెద్ద ఫెస్టివల్ లాగా అంటారు
తీకోవచ్చు పాప బాయ్స్ క ఏముంటాయి చెప్ప అంతగాను
ఆ ఇవి మధ్య వయస కూడాడ దో త పస అ రస్
ఆ చేస్తున్నారు లేగాని వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లలుగా వాళ్ళు దోతి ఫంక్షన్ చేసుకునే సరికి ఎంత పెద్ద ఏజ్ అవు అంటే ఎంత టైం అవుతుందో పచ్స్తపీ ఆ ఆ
వాళ్ళందరు పెద్దగా ఏద అంటే ముప్పై పందలు అయితుంది కాట్
దే అందుకనే ఇక అంటే ఇప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయికి ఫైవ్ ఇయర్స్ ఇక వాళ్ళ చిన్నబ్బాయికి త్రీ ఉంటే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ అంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ మంచినే అట్లా చేద్దాం అని అనుకుంటే వాళ్ళ మమ్మీ ఉన్న వాళ్ళ హస్బెండ్ ఓపుకోవట్ల
ఎందుక వస్తా దేనికి ఏమైందంట
అంటే వాళ్ళు చదివింపులు బాగా చది చదివించుకున్నారట బయట కొం చాలా మందికి గోల్డ్ ఇట్లా అవన్నీ పెట్టరాట మనది మనకి రావాలి కదా అనే వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు ఈమేమో ఆ ఏదైతేద అయింది ఇప్పుడు చేద్దామని అంటూనంటున్నారు ఈ అన్నిటికీ ఒకటే సారి రమ్మంటే వాళ్ళు రారు కదా వచ్చే వాళ్ళు కొంతమంది తేన వాళ్ళు ఎవన్నా ఉంటే అప్పటి వరకు అయినా తెస్తారు కదా అని ఆయన అంటున్నారు డు ఆయన తాట్ కూడా బాగానే ఉంది కదా
బాగునే ఉంది కానీ ఇప్పుడు వాళ్ళెవరి కోసము ఇంత బాబు బర్డీ చేయకుండాంటారా అ
అదే బర్త్డే బర్త్డే లానే సెలబ్రేట్ చేద్దాం గట్టి అనే సెలబ్రేట్ చేద్దాం మళ్ళీ అది కూడా ఇద్ద మనకి ఉన్న ఆడపిల్లలా అందరు మగ పిల్లలే కదా ఆ ఎందుకు మనం లేనట్టుగా ఏం ఫంక్షన్ చేయకుంటు ఎందుకు ఉండాలి అవి కూడా సెలబ్రేట్ చేస్తే బాగుంటది కదా ఆ అంటే ఇక మళ్ళా ఇప్పుడు ఇప్పుడు బర్త్డే చేస్తే ఇంకా మళ్ళా ఏం చేయకుంంటడా ఉంటే ఇప్పుడే అన్నిీ ఒకటేసారి చేస్తే మళ్ళా వాళ్ళ కు పెళ్ళిళ్ళ చేయాలి ఈవెంట్స్ ఇప్పుడు అంతలో ఏమంతతు ఉన్నాయి వాళ్ళకి ఈవెంట్స్ చేయని కాదుదని అంటున్నాడు ఆయన
అంతేకాక ఏముంటేయి అసలు మధ్యలో ఏం రావు కావచ్చు క బర్డేస్ కూడా చిన్నప్పుడు చేస్తేనే బాగుంటాయి పెద్ద అయ్యాక ఏంటంది
పోఓల్దే ఆయిల్ కిందం పడది ఆ అందుకనే ఇక వాళ్ళు ఆ
ఏమైంది అంటూనా
మా బాబు నేను ఇక్కడ ప ఇవాళ పచ్చి పులుసు చేసిన చారు అయితే అయితే ఉత్తగానే చార్ తింటే ఏ బాగుంటది జప్పు
ఆ
అందుకనే దానిలో కొన్ని పాపరాలు వేయించుతుంటే ఆయిల్ దగ్గరకు వచ్చి ఆటలాడుతుడు
పాపలు చూడాలనుకుంటారనేమో అట్లా కొందరికి ఇష్టం ఉంటంది నాకు గుడి ఏద ఉండే సందర్ దాని దగ్గరుండి చూస్తే అదక ఇష్టం
అది ఇష్టము ఓకే అది స్లిప్ అయితే ఎంత ప్రాబ్లం
అది కరెక్ట్ చూసుకోవాలి ఆసలే ఆ తొందర తొందరలు తీసుకోవాలని తినాలని అనుకోవడం పట్టుకుంటే చాల ఇ
ఉ అందుకనేే ఇద చెప్పితే వినాడు తెలుసా మా అబ్బాయి అయితే
అవునా
ఉ వడస్ మొండి తెలుసా ఏది విన్నాడు అసలు ఇవాళ నీకు ఒక జోక్ చెపన
ఎప్పుడు వస్తావ్
మార్నింగ్ అంటే ఈవినింగ్ వీళ్ళకి స్నానం చేపిస్తున్నా
ఆ ఈ రోజు ఏ ఉందా
ఈరోజు ఈవినింగ్ స్నానం చేపిస్తుంటే మా అబ్బాయి ఉండి హాట్ వాటర్ కావాలంటుండు మా అమ్మ మా అమ్మాయి ఉండి ఆ కూల్ వాటర్ నాకేమో కూల్ వాటరే కావాలంటంది వీడేమో అమ్మాయిల ఇంకా భయపడి హాట్ వాటర్ కావాలి వాడు తెలుసా హాట్ వాటర్ కావాలని హీటర్ ఏమో కొంచెం పని చేయకుంటే అయిపోయింది అంటే ఉండి ఉండి ఈ రోజు ట్రబుల్ ఇచ్చింది అది
హా అయినా ఇంత ఎండాకాలంలో కూడా మీ అబ్బాయి వేడి నీళ్లు చేస్తుండ అక్క
అవున్రా విడితొటిఈదే టార్చర్ ఎల్సా ఎంత బతిమిలాడీన్న వినడు వాడది వాడే నెగ్గించుకోవాలని చూస్తుండు మొండి
అసలు గీత ఎండాకాలంలో మధ్యరాత్రి కూడా చల్ల నీళ్ళతో చేయలనిపిస్తుంది అట్లాంటివి మీ అప్పుడు ఇంత వెయిట్ వాటర్
కదా నాది కూడా అదే ప్రాబ్లం అరే అసలు వద్దురా ఇది వేడి ఉన్నది ఇప్పుడు ఎండాకాలం డాడీ అట్లా చేసుకోవద్దా అని అంటే అసలు వాడెందుకు వింటాడు మా మా పాప ఏమో కూల్ వాటరే చేస్తానని మా పాప ఏడుస్తుంది వీడేమో హాట్ వాటర్ చేస్తన్నానని ఒక్కటే ఏడుపు
మీ పాప సీజన్ కు తగ్గట్టు ఉంటుంది మీ బాబు ఆయన ఆయనకు తగ్గట్టు ఉంటుంది
హ అదే కదా సమస్య
బానే ఇద్దరు అటు ఒక్కరు ఇటు ఒక్కరు ఉన్నారు